హలో హలో
ఆ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా మీ హైదరాబాద్ గురించి ఆ అయితే మరి హైదరాబాద్ హలో ఇక్కడ చోరు బజారు ఉంటదట అది ఎక్కడికి నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినవా మరి
ఆ వెళ్ళినా నేను చాలా సార్లు వెళ్ళిన నా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అన్నతో వెళ్ళిన నాకు మా నాన్న చూపెట్టింది అక్కడ ఎట్లుంది అనే సిచ్యువేషన్ ఆ వా తవరణం నేను ఫస్ట్ టైమ్ మా అన్నతోనే పోయినా అక్కడికి
మరి చోర్ బజార్ లో అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏమన్నా ఐడియా ఉందా చెప్పగలవా
మన ఫస్ట్ థింగ్ చోర్ బజార్ లో ఆల్ ఐటెమ్స్ దొరుకుతాయ్ చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి
అవునా అయితే అక్కడ ఇట్లా జీన్ ప్యాంట్ సు టీషర్ట్స్ అలాంటివి కూడా దొరుకుతాయా అంటే బట్టలు కూడా దొరుకుతాయా
దొరుకుతాయి దొరుకుతాయి డ్రెస్సెస్ షూస్ అన్నిీ దొరుకుతాయి మనకు
మళ్ళీ మళ్ళీ ఆడవాళ్ళ కు సంబంధించిన నగలు అట్లా ఏమన్నా గాజులు గానీ మెడల్ లో వేసుకునే నగలు అలాంటి ఆడవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయా మరి అక్కడ
ఉంటే ఉంటాయి అన్నిీ ఉంటాయి అక్కడ అన్ని దొకుతాయి మనకి గర్ల్స్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి షూస్ వాచెస్ అన్నీ దొరుకుతాయ్ అక్కడ
అంటే మొత్తానికి అయితే ఆ చోరు బజార్ లో వాళ్ళ ఐటెమ్స్ ఉంటాయి అని అంటుంటున్నావు ఓకేనా
అన్ని ఐటమ్స్ ఉంటాయ్ కాకపోతే లెస్ కాస్ట్ అన్నట్టు ఆ రేట్ కొంచెం తక్కువ ఉంటది మనకి ఇక్కడ
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మొబైల్ ఉంద అనుకో మనము మన దగ్గర అయితే ఒక మో మొబైల్ చూసుకున్నట్లయితే మినిమం యాభై వేలు గాని ఒక లక్ష రూపాయలు గాని ఉంటది అదే మొబైల్ చోరు బజార్ లో ఎంతకు వస్తది మరి అది
మనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫోన్ ఒక ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తాడు అన్నట్టు చోరు బజార్ లో
అంత చే అంత తక్కువ రేట్ లో మనకు అక్కడ దొరుకుతదా చోరు బజార్ లో
అవున అవును మరి చోర్ బజార్ అంటే మీనింగ్ అది కదా చోర్ బజార్ సెకండ్ హ్యాండ్ మాల్ దొంగ ద్ తనం చేసిన మాల్ అన్నట్టు అది దాని మీనింగ్ అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు దొర్కుతాయి ఎవరు యూజ్ చేసినాయి అట్లా అందుకని చెప్పేసి మనకు అమ్మేది తక్కువ రేట్కి దొరుకుతుంది హాఫ్ టు హాఫ్ జస్ట్ టెన్ పర్సెంట్ రేట్కూ దొర్కేస్తయ్ అన్నట్టు అన్ని
ఆహా అంటే ప్రతి కూడా మన విలేజ్లలో అక్కడక్కడ చూసుకున్న అట్లాలయితే తక్కువ రేటు కు ఇక్కడ ఎక్కువ రేటు కు ఉన్నది అక్కడ తక్కువ ధరకు దొరుకుతది అనమాట అంటే చోరు బజార్ లో అన్ని మనకు అవస మైన సామాన్లు అన్నిీ కూడా అక్కడ దొరుకుతాయి మరి ఇప్పుడు ఎండాకాలం కదా ఎండకాలం అయితే ఏ అక్కడ కూలర్లు ఫ్రిడ్జ్లు అలాంటివి కూడా ఉంటాయా ఎలక్ట్రానిక్ వస్తువులు
ఇ నేను లాస్ట్ టైం పోయినప్పుడుైతే అది లేవు ఇక చోరు బజార్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం మనం లెవెన్ ట్వల్వరకే ఉంటది లెవెన్ తర్వాత బంద్ చేసుకొని పోతారు ఎటోళ్లు అట మల్ పొద్దున ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ అయ్ దా అది
ఆ అవునా అయితే అయితే నువ్వు అక్కడికి ఇంతకు ముందు వెళ్ళినవా అయితే
ఆ ఎల్లినా ఎల్లినా
మరి ఇప్పుడు జెర్జ్ సంబంధించి మనకు చేతికి వేసుకునే వాచిలు గాని మళ్ళా ఇంట్లో మనకు కిచెన్ కు సంబంధించిన స్టీల్ ఐటమ్స్ అలాంటివి కూడా ఉంటాయ అందులో
స్టీల్ ఐటమ్స్ కావు గాని మెయిన్ గా మనకు డ్రెస్సెస్ ఉంటాయి, షూస్ ఉంటాయి, వాచెస్ ఉంటాయి. బెల్స్ ఉంటాయి, ఏమైనా గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఇలాంటి అన్ని దొరుకుతాయి అన్నట్టు మా దగ్గర
ఆ. ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కూడా ఉంటాయన్నమాట అంటే ఆ ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కూడా అక్కడ ఉంటాయా!
ఉంటాయి ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పెషల్ సబ్బు చూ సినాన్నమాట ఒక చిన్న సబ్బు
మరి అక్కడ హైదరాబాద్ లో కోట్ కోటి కూడా ఉందంటకాదా కోటికి ఎళ్ళినావా మరి నువ్వు ఎప్పుడన్నా
కోటి కూడా ఎళ్ళిన మరి సార్లు ఎక్కువసార్లు వెళ్ళలే కానీ కొన్నిసార్లు అయితే ఎళ్ళినా
ఆ హ కోటి కూడా వెళ్లినవా అయితే కోటిలో కూడా అది కూడా ఒక బజారు సంత లాగా జరిగే బజారా లేకుంటే ఏమన్నా మనకు ఇంటికి సంబంధ సంబంధించినవి ఐటమ్స్ సు దొరుకుతాయి అక్కడ
ఇక అవి కూడా కొంచెం చిన్న బజారే ఎక్కువ ఇగా స్టూడెంట్స్ కి చాలా అవైబుల్ గా ఉంటుందని విన్న బుక్స్ గానీ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గానీ ఇ డ్రెస్సెస్ గానీ చిన్న చిన్న మనక్
ఇప్పుడు చాలా మంది అంటారు కదా అరే తక్కువ హై మన మన ఊర్లల్లో అంటే హైదరాబాద్ కి ఎళ్ళి మనం ఎదిగొన్న కూడా తక్కువ ధరకు దొరుకు తది అని అది ఒకటి అందరు అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అందరు అంటారు మన ఊర్లల్లో ఎక్ క్కువ రేటు హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు మనం తెచ్చుకోవాలి తక్కువ రేటు అంటారు, నిజంగానే హైదరాబా బాద్ తక్కువ రేటు ఉంటదా మరి!
హైదరాబాద్ లో అది కాదు కానీ కొన్ని ఏరియాస్ లో మాత్రం తక్కువ ఉంటాది అంటే చోరు బజార్ లో తక్కువ ఉంటాది కోటిలో తక్కువ ఉంటాయి ఎందుకంటే అవి సెకండ్ హ్యాండ్ మాలు కావట్టి ఆల్రెడీ యూజ్ చేసినవి అమ్ముతారు కాబట్టి కొత్త షాపులాయితే కొత్తగా న్యూ రేట్ ఉంటాది
అందుకోసమేనేమో చాలా మంది అ అదే అనుకుంటారు మనము ఇక్కడ పెట్టే రేటు కు అక్కడ పెట్టే ధరకు చాలా తేడా ఉంటాది మనము ఎ ప్పుడు వెళ్ళిన అక్కడిని తీసుకోవాలి అనేసి చాలా మంది లేడీస్ అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అయితే నేను కూడా విన్నాను అది నిజమా అనేసి తెలుసుకు కొంటున్న
అది నిజమే కానీ మనకు షాప్స్ లో ఉన్నట్టుగానే సేమ్ ఉంటాయి కొత్తగానే ఉంటాయి అన్నిగాని ఇగా సెకండ్ హ్యాండ్ వైపు మనకి వేసుకోకుండా బయట ఇచ్చేస్తే అవి మళ్ళ కొంచెం దాన్ని ఎడిటింగ్ చేసి మనకి మళ్ళా బయట అమ్ముతారు అన్నమాట సెకండ్ సైకిలా అ
అవునా.. ! ఆ ఇంతకీ మరి నువ్వు అసలు ఏం చదువుకుంటున్నావు ఏంటిది అసలు
నేను మెకానికల్ ఇంజినీరింగ్లా చదువుకుంటున్నా ఇక్కడ కాలేజీ లో
ఆ ఓకే ఓకే మీ ర ఏమేం గ్రూప్స్ ఉంటాయి అసలు.
ఎవి మనకు బ్రాంచెసా! కాలేజ్ బ్రాంచెసా!
ఏమేం బ్రాంచెస్ ఉంటాయి. అక్కడ
మనకి ఇక్కడ చుసినట్టుయితే మెకానికల్ సివిల్, ఈసిఈ, తట్రిపుల్ ఈ, ఆ, సిఎస్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఇంకా చాలా రకాలుగా ఉంటాయి ఇట్లా ఏఐడిఎస్ సిఎస్బిఎస్ ఐటి ఇట్లా సాఫ సంబంధించి ఒక టెన్ బ్రాంచెస్ ఉంటాయి అంతే ఒక ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉంటాయి మా కాలేజీలో
ఓకే మరి మీకు ఆ బ్రాంచెస్ అన్ని ఉన్నప్పుడు అన్ని సౌకర్యంగా ఉన్నాయా మరి మీకు కాలేజీ హైదరాబాద్ లో టాప్ వన్ నా టూ నా అసలు ఆ కాలేజీ గురించి ఏమన్నా చెప్తావా
ఆ కాలేజ్ మనది టాప్ పల్ టూ త్రీ లాస్ట్ చేస్తుంది మనకు
అ ఓకే మరి కాలేజీ లో అ అయితే ఏ కోర్సు కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్త అక్కడ ఇన్ని కోర్సెస్ చెప్పినావు అందులో బెస్ట్ కోర్స్ ఏదని అనుకుంటున్నావు నువ్వు మరి
మెయిన్ గా అయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు చాలా ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే వాళ్ళ స ఎక్కువ ఇస్తారు కాబట్టి ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇ మెకానికల్ వాళ్ళకి తక్కువ ఉంటాయి ఇక కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆనకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తర అనమాట
అవునా మరి మీకు లెక్చరర్స్ డైలీ వచ్చి క్లాసెస్ చెప్పడము అట్లా మంచి క్లాసెస్ రన్ అవు ఉంటాయా మరి అప్పుడప్పుడే రన్ అవుతాయా డైలీ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయా మరి
క్లాసెస్ డైలీ అయితే మనము ఇద్దు సార్ ఇవాళ ఒక్క రోజు వదిలేను సార్ అంటే కూడా వదలకుంటే ఖచ్చితంగా కూర్చోబెట్టి చెప్తారు ఇక్కడ
అవునా మరి డైలీ మీరు అటెండెన్స్ అట్లా ఉంటందా బయోమెట్రిక్ ద్వారా మీరు అటెండెన్స్ ఇస్తారా మీ అటెండెన్స్ ని రిజిస్టర్ లోనే తీయడం అట్లా ఉంటందా
రిజిస్టర్ లో తీసుకుంటారు ప్రతి క్లాస్ క్లాస్ కి అటెండెన్స్ ఉంటుంది అటెండెన్స్ ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయితే పేరెంట్స్ కాల్ చేసి మీ అబ్బాయి వాళ్ళ కాలేజ్ కాలేజ్ అంది అని కంప్లీట్ చేస్తారు మా కాలేజ్ లో
అవునా అయితే మీరు అందరు కూడా చక్కగా రెగ్యులర్ గా డైలీ కాలేజీ కి వెళ్తూ ఉంటారన్న అన మాట అటెండెన్స్ అయితే కూడా మీకు బాగానే తీసుకుంటారు డైలీ ప్రతి క్లాస్ క అటెండెన్స్ తీసుకుంటారంటే మంచిది అప్పుడు మీకు కూడా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటది అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి
అవును ఉండాలి కదా మరి అటెండెన్స్ కోసం అన్నా కాలేజ్ పోవాలి ఇక ఇ ల్యాబ్స్ ఉంటాయి ఇక మార్నింగ్ టైమ్ లో క్లాసెస్ ఉంటాయి ఆఫ్టర్నూన్ టై లో ల్యాబ్స్ ఉంటాయి మనకి
ఆ అవున మరి మీకు ఏమన్నా యూనిఫామ్ ఉందా లేకుంటే మీ డైరీ కూడా సివిల్ డ్రెస్ లో పెడుతూ ఉంటారా యూనిఫామ్ ఏదన్నా వేసుకొని వెళ్ళడం అట్లా ఏమన్నా రూల్స్ ఏ ఏమన్నా నడుస్తున్నాయా మీ కాలేజీ లో
రూల్స్ అంటే యూనిఫామ్ అనే రూల్ అయితే ఏం లేదు సివిల్ డ్రెస్ వేసుకొనే వెళ్తాము ఐడి క అనేది మ్యాండేటర ఐడి కార్డ్ లేకపోతే కాలేజ్ లో పడికి గేట్ లో పడికి అల్లో చేయన్నట్టు
అంటే మీరు కాలేజీకిి వెళ్ళేటప్పుడు ప్రతి రోజు తప్పనిసరిగా ఆ ఐడెంటి కార్డు ఉంటేనే మీకు లోపల రానిస్తారా లేకుంటే రాని
అవునువును ఒక మార్చ పోతే ఏం లేదు ఇక ఇంటికి పో బాబు అని చెప్పేస్తారు సో ఇక మళ్ళా రివర్స్ వచ్చుడే ఉంటది లోపలకి అయితే అలో చెయ్యాలి
ఒకవేళ మనం మర్చిపోయి వెళ్ళినం అంటే ఇక ఆ రోజు మనకు కాలేజీ ఆబ్సెంట్ పడాల్సిందే మనకు వెంటనే ఇక మళ్ళీ హాస్టల్ రావాల్సిన పరిస్థితే వస్తుదన్నమాట
అంతే అట్లానే ఉంటది ఇక్కడన్న గైడ్ లైన్స్ అక్కడన్న సెక్యూరిటీ గార్డ్స్ కి వాళ్ళు అట్లనే చెప్పారు ఇక సో వాళ్ళు అంటే చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు టైమింగ్స్ కూడా అచ్చడమే ఫాలో అవుతూ ఉంటారు
మీ కాలేజీ మరి హైదరాబాద్ లో టాప్ నెంబర్ వన్ లో ఉందా టూ లో ఉందా అసలు ఎన్నో కాలేజీ హైదరాబాద్ లో మీది
ప్రస్తుతానికి అయితే టాపు వన్ లో ఉంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో
అవునా
అవును